మేమో చెప్తున్నా
నువ్వు అప్లై చేసినావా
నాకు రాదు అది ఎస్సీ అని ఉంది కద అక్కడ ఈజీగా అందుకే నీక్ పెట్టినా నువ్వు అప్లై చేయ్యి నేను తీసుకుంటా బండి ఒకవేళ నువ్వు నీ పేరు మీ తీసుకోని నాకి యి వాడుకుంటా పట్టుకుంటా కావాలంటే
మాకు డ్రైవింగ్ లైసెన్స్ వద్ద అండి
అది ఎంతసేపట్లో ఒస్తది నా బండి ఎన్నిసార్లు దొల్లేదు నువ్వు ఇప్పుడు అప్లై చేస్తే ఎమ్మంటే రెండు నెలలకు ఒక మూడు నెలలకుకి బిల్ ఇస్తాడు నువ్వు ఫస్ట్ అయితే కా అప్లై చెయ్య కదా ఎ అప్లై చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటన్నా
అవును
ఆహ
అప్లై చేసినప్పుడే డైవింగ్ లైసెన్స్ కూడా
అబ్బా ఎప్పటి వరకు ఉందంట ఛాన్స్ చాల సార్లు
తెలవదు అది మరి లాస్ట్ డేటు
ఓచు ఆహా స ఒకసారి చూసి ఒకవేళ ఎక్కువ టైం ఉందండి అప్లై చెయ్
ఆ
ఇనో అడిబుల్
అది గావాలి ఆ అది కావాలి డ్రైవింగ్ లైసెన్స్
అదేహ డ్రైవింగ్ లైసెన్స్ కావాలే గానీ ఎక్కువ టైమ్ ఉంది అప్లై చేయడానికి ఎం డేట్ ఉంటేనేమో తొందరగా లైసెన్స్ అప్లై చేసుకో
ఆ
ఇంకా
ఇనోడి అడిబుల్
లేయిపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అళ్ళ బండి వచ్చిన వాళు ఉంటే అలా ఉంటుందా లైసెన్స్ ఉన్నవాళ్ల ఎవరి పేరు మీదన్నా తీసుకో
ఎవరు లేరు మా ఫ్రెండ్స్
మీ చుట్టూల అల్లా
వేరే వరకి
కొంతమంది లేడీస్కి
అవును
హ్మ్ నేను తీసుకుందామంటే నాకు రాద్ అది ఓన్లీ ఎస్ యా మెట్ దాన్ డ్లు లా ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు చాలా బెటర్ ఇప్పుడు చూడు పెట్రోల్ లేక అందరూ, అల్లాడిపోయి లైన్లు కడుతున్నారు, త్తం పెట్రోల్ బంక్ బస్ స్టాండ్ మొత్తం నిండిపోయింది.
ఆ
మొత్తం లాగ ఏశేషీర్ ఇక్కడ ఏమో సబ్ జైల్ కాడ కూడా పొద్దున్న ఆరిన్ కే బం చేశిర్ అంట
పెట్రోలా
హ్ లేద్ ఇంగ అయిపోయిందండి షార్టేజ్ వ చెన్
ఆహా
అ కొన్ని రోజులు అయితే కరెంట్ కూడా ఉండదు
ఎందుకు
ఇ అట్ల షాటయి అట్ల వస్తదంట
అవునా
గ్యాస్ తక్కువయింది ఇప్పుడు గ్యాస్ దొరకట్లే కదా మొన్నడ్ దాక నుంచి మళ్ళీ పెట్రోల్ దొరకట్లేద్ కదా కొన్ని రోజులు అయితే మళ్ళా కరెంటు ట్ల
ఆ
ఉమ్ ఇంక ఫీవర్ తగ్గిందా అన్నయ్య కి
తగ్గలేద్
నిన్న అమ్మమ్మ ఫోన్ జేసింది నాకు
ఆహా
ఏమైంది ఆఫీస్ బోవాట్లెవ్ వంట కదా చేయి నోస్తుందంట కదా ఏమైంది అని అడిగిన్
ఆ
అట్లా బాగా ఎక్కువయింది పని, అంటే అదే ఈమ చంద్రకల వస్తది కదా గామే చెప్పింది అందుకే స్ నా
హా
అవునా హు రే మీ ఇద్దరు ఇద్దరు చెయ్యరుగా నేనే చేయాలిగా మీకు ఉంటుంది
ఆ
అట్లేం లేద్ అమ్మమ్మ అని చెప్పిన కనిపిస్తలేవైంది అన్ రే రాలే చర్చ్ కి అన్నది ఆడికి పోయ వచ్చినము ఇయ్యాల ఇయ్యాల నిన్నలో పోయచ్చినాని చేసింది చెప్పింది
ఆ
ఇట్లా ఇట్లా ఏందంట ఇన్ఫెక్షన్ వచ్చిందంట పోయ్య వచ్చినాము తీకొచ్చినాము అన్నది నాకు అమ్మ చెప్పింది పోట్లేదు అడా చెల్లలు ఇస్తలేరని ఇంటికి అన్న ఉంటుందంట అని చెప్పింది
ఆహా హా
యదు ఇట్ట బంద్ చేసిందంటే ఆ బంద్ చేసిందింతా బంద్ చేసింది పోట్లేదుని చెప్పింది వన్ మంత్ అన్నా చేసినావా
ఫోర్ డేస్ అయితే వన్ మంత్ అయితుది ఈ రోజు అయితే వన్ మంత్ అయితది
హ్మ్
అటు ఇటు ఇరవై రోజులు పోయినట్టుంది అంతే
పదివేల్ అన్ వస్తాయా
ఏమో మరి చూడాలి ఇగ ఎంత ఇస్తారో అందుకే వేరేది ఏదన్న ఉంటే చూడు అంటున్న
రమ్య మేడం అడిగిన్లే గాని ఆమె అనుకుంటది, మళ్ళీ మెసేజ్ చేస్తే కానీ ఆమె చెప్పింది కూడా, అటు ఫ్లైఓవర్ దాటినాక నీక ఏమన్నా బస్ స్టాండ్ చుట్టుపక్కల ఉంటేనే బెటర్ ఆ రౌండ్ కాడనో ఈ బస్ స్టాండ్ కాడనో.
ఆ
అట్లా అయితే బస్సు దగ్గరచ్చు ఆటోలు ఎక్కే పని ఉండదు దూరం ఉండదు మంచిగా ఉంటది మరి ఆడ తిప్పార్ దులా స్కూల్ల్లో ఉందేమే అడకపోయి ను
వాళ్ళు ఇవ్వట్టుంది స్కూల్ ఉండొ తర్వాత సమ్మర్ హాలిడేసేగా
అవును
అందుకే స్కూలు కెళ్ళట్ల
హ్మ్ అది స్కూల్ లో తిరిగేది పది రోజులే పని చేయాలి అని చెప్పిందిగా ఫస్టు ఇంగ న అన్నాడంటగా ఆడన్నయన అమ్మాయి కదా ఊరికే తిరిగే పని ఎందుకని నేనే ఆగిన
ఆ
అని స్కూల్ తిరగాలంటే ఇబ్బంది అయితది కదా అబ్బాయిల కంటే ఎట్ల పడితే అట్ల తిరుగుతారు కానీ అమ్మాయి కదా తిరగలేదు తిరగలేదు డైరెక్ట్ యూనివర్సిటీ లో ఉంటది ఒకటి ఇట్ల యూనివర్సిటీలు ఉంటాయిగా ఇక పెద్దయి ఆ అక్కడ హాస్ట హాస్టల్స్ ఉంటాయి గర్ల్స్ హాస్టల్స్ అందులో ఉ ఉంటది వరకు అక్కడ ఇప్పిస్తా అని చెప్పిందంట అక్కడ కొన్ని రోజులు చేసుకుంటే పర్మనెంట్ అయిపోతుంది జాబ్ ఇకంటే గవర్నమెంట్ జాబ్ లేసుకుంటది అలా చేసుకోవచ్చు అని అన్నేను చెప్తున్నాడు మన డాడీ నాకు అసలు అంత పర్మనెంట్ గా జాబ్ చేసేంత ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్ గా
ఆ
ఏదో కొన్ని రోజులు చేసుకొని తర్వాతనా బిజినెస్ అట్లనే ఉండే ఈ గవర్నమెంట్ జాబ్ ఉండేయితే ఇన్ని రోజు ఉంటానా ఎప్పుడో అప్లై అయకపోయినా ఏదోటి ఏమో అట్లా ఉంటుండ చెప్పాలి మరి ఆయన ఏంటు చూసి ఎక్కువ ఇన్నే ఉందిన్నా గున్నకు వచ్చింది మూడు రోజులు అయింది వాళ్ళిద్దే వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న ఇష్యూ ఉంటే ఇన్నె ఉంది పోతుంది ఇ్యాల రేపు
ఎవరు గున్నకాలువనా
ఆ మొబైల్ ఒకటి ఉండే కున్నాకది అది బండ్లా దొరికినది డిక్కిలా అంటే ఉందని తెలుసులే గానీ గున్నాక కూడా వాడుతుండని తెలవదుంట ఒక డౌట్ వచ్చి చూద్దామని ఆ డ చూదామని పాస్వాడి బయటికి పోయినంట బండి ఇంట్లో పెట్టి
ఆ
ఎక్ చూద్దాం ఒకసారి ఏమున్నా డికిలని ఓపెన్ చేసి ఫోన్ ఉంది ఏమంటే ఫోన్ చేసి లాక్ చెప్పు దింది అంటే లాక్ ఎందుకని ఫోన్ కట్ చేసిందింటే ఎమ్మడ ఇంటికి వచ్చిందింట భయానికి
ఆ
ప్రశ్ను పన్నొంద అని పోయి అంటే ఊరే వచ్చిన గిడికే వచ్చా అని పోన్ ఎందుకు ఫోన్ తీసుకొని పోయనంక తర్వాత మరి లాక్ తీసి అన్ని డిలీట్ చేసిందో ఏందో తెలియదు తీసుకొచ్చి ఇచ్చిండు ఇంగ అందులో ఉన్న సిమ్ రీఛార్జ్ యక్టివ్ లోనే ఉంది అ కాలు తీస్ది తీసుకు మొం డిలైటేన్ చాల హ ఇస్ట్ వస్తుంది కమ్ల్
ఆ
అన్ని ఇంగ ఉన్నాయి అనమాట అందరకి
ఓహో అదే నాకు మొన్న నెంబర్ పెట్ తిన్నాదేనా
ఆ నెంబర్ ఎంతనే
ఏమో ఒక నెంబర్ పెట్టి అది ఎత్తుతురు ఎత్తట్లేరో చెప్పు మాట్లాడను నా నెంబర్ పెడితి
హు చేసినవా
ఆ చేసినా కాని నాట్ రీచబుల్ అని వచ్చింది
హు అదే ఇయాలెనే వాళ్ళ తమ్ముడిని పలిచి ఆ పిల్ల వాళ్ళ తమ్ముడిని పిలిచి మాట్లాడింది ఏమంటా మ నువ్వు చెప్తావ అమ్మాయికి
ఎవరు తోటో తేల్ ఎవర్ తోటో తెలిసందా
ఎవరితోటి ఏందో అని ఎవరితో మాట్లాడతాడు ఆమె ఉంది అనుషా అ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైప్ ఆ అ వాళ్ళ తమ్ముని ఇయ్యాల పిలిచిర్రు అనమాట
హు
పోయి ఇక చెప్తావా మరి మీ అక్కకి లేకపోతే డైరెక్ట్ ఇక మీ బావకే చెప్పమంటావా వాడి చెప్తాను రచ్చ రచ్చా విమునపల్లంతా దాన్ని గొడిపించ కొట్టడు కొడతాడు అందుకే ఆయన చెప్ప కుండా నిన్ను పిలిచిన సైలెంట్ గా మాట్లాడుతున్నా ఈయన వైపు నుంచి రాకుండా నేను చూసుకుంటా ఆ వైపు నుంచి ఆమెను చెప్పుకోవాలి మాట్లాడిండు
ఆహా
హు అట్లా
అదే నెంబర్ పెట్టిండు నాకు
ఇంకా
నేను చెప్పాల
అదె రమ్మంటుంది రారదు పోదాం వెళ్లపల్లికి దింపి నైట్ ఉండి పొద్దునే పోదువు రా
ఎపుడు ఈ రోజా
ఆ
ఆహా
మ్
మరిపోకపోయర
ఆహ రేపు ఒకవేళ వస్తే వస్తావు ఫోన్ చేస్తావు ఏమనా ఉన్నాయా చూడ్డానికి విల్లుంటే వస్తావా
హు పోన్ అయితే సార్
సరే మరి
మ్.. సరే రేపు చెయ్ మళ్ళీ దీంట్లోంచి గూడా చేస్త రేపు
సరే అన్నుండవు నాలుగు అయిపోయిన అలాగా
సో నావి చూడాలి మరి
సరేలే
ఆ